హలో హాయ్ బాగున్నావా
ఆ బాగున్నా ను బాగున్నావా
హా బావున్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే పని అయిపోయింది
ఇంత లేటా
అవును కొంచెం లేటే అయింది ఈరోజు హాలిడే కదా
అవునా ఏం చేస్ స్తున్నావు మరి
ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా ఏంది ఎట్లనో మాట్లాడుతున్నావ్ కోల్డ్ అయిందా
హా అవును కొంచెం కోల్డ్ అయింది వెదర్ కి అంతా
అవున అంతే ఈ వెదర్ వల్ల అందరికి ఫీవర్స్ వస్తున్నాయి వైరల్ ఫీవర్స్ అవి ఇవి వస్తున్నాయి
అవును నిన్న చూసారా మీ సైడ్ వచ్చిందా అదేంది రాళ్ళ వర్షం
అవునండి ఫుల్ వచ్చింది అసలు అవును ఫుల్ అసలు
సడన్ గా ఘోరం వచ్చింది ఒకటేసారి
నా
ఆ మాకు కూడా వచ్చింది అందరు ఓ అందరు ఏరుకున్నారు అవన్నీ
ఏంటో ఎండాకాలంలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు చలికాలంలో ఏమేమో అవుతున్నాయి అంతా
కలికాలం కలికాలం కదా ఇట్లనే ఉంటది కానదీ టే ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ని అవి సైంటిస్టులు పంపించిరు సో అందుకే మనకు అవి వర్షాలు వస్తున్నాయి ఇవి అంత మంచివి కావు ఇవి డేంజర్ అంటే దీంట్లో తడవద్దు ఆహా కాదు ఇది ఆహా కాదు దీన్ని తడవద్దు దీంట్లో తడిస్తే మనకే ఇట్లయింది రోగ్ ఇదేంది స్కిన్ రిలేటెడ్ వస్తాయి అన్నీ ప్రాబ్లమ్స్
అయ్యో నేను ఇంకా అది వర్షమేమనుకుంటున్నా.
లేదు లేదు అందుకే మనం ఫస్ట్ టైం ఇట్లా రాళ్ళు ఇట్లా రా రావడం రాళ్ళవాన.
అవును నేను కూడా చిన్నప్పుడు అంటే ఇట్లా వస్ స్తది అని విన్నా నేను కూడా ఎప్పుడు చూలేదు అసలు.
త్తం మల్లెపూలు ఇట్లా పరిచినట్టు రోడ్ల మీద ఆటోలు బస్సుల మీద మొత్తం ఫుల్లు పడ్డాయి.
పాపం ఇట్లా అవ్వడం వల్ల పాపం పంట నష్టం జరుగుతాది అసలు.
హవును చాలా మందికి ఇప్పుడు మామిడి పూతా ఉంటే అవన్నీ పోయినాయి ఉగాదికి అంత లేవు మామిడి కాయలు ఎవ్రీ ఇయర్ మంచిగా ఉండేటిగాని.
అవునంత పాపం వల్లక్ బాగా నష్టం జరిగింది అసలు. మొక్కజొన్న వరి అవన్నీ ఉ. అంతే కదా ఇప్డూ
ఆ ఏసినా వాళ్ళకు వాళ్ళకు అవును వాళ్ళకు. బాగా నష్టం వచ్చింది ఈసారి.
మరి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందో మరి ఏం చేస్తదో.
హ్మ్ అవును ఈ రోజు ఎలా ఉంది మరి వెదర్.
ఈ రోజు ఓకే బాగానే ఉంది. ఎండ కొట్టింది మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి, కొంచెం వెదర్ కొంచెం చేంజ్ అయింది మళ్ళీ.
హూ ఒక నాలుగైదు రోజులు వర్షాలు ఉన్నాయి. అంటా మరి ఏమయితదో చూడాలి. హ్మ్ అవును. పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి పెళ్ళిళ్ళు వాళ్ళకు. క్కు బాగా కష్టం అయితాది.
అవును అసలు ఈ వర్షాలు చేవిటి అసలు మొత్తం ఘోరంమై పోతుందంటా.
హా అవును. వర్షాకాలం ఇష్టమా మీకు.
లేదు నాకు వర్షాకాలం నచ్చదు.
ఎందుకు.
అంత అంటే నాకు వర్షంలో వెళ్ళడం బయటికి వెళ్ళి బురద కొట్
హా అవును. కూడా నచ్చదంతా ఏ పని చేసుకోలేము ఎటు వెళ్ళలేము వర్షం వస్తే ఏ పనులు కావు ఇక్కడి అక్కడ ఉండిపోతాయి అన్ని
అవును అసలు ఏం చేయబుద్ది కాదు అసలు బయటికి కూడా వెళ్ళ బుద్ది కాదంతా.
హవును.
మీకు ఏ కాలం ఇష్టం.
నాకు ఎండాకాలం ఇష్టం సమ్మర్.
అవును ఎందుకు బాగా ఎండలు కొడుతాయి కదా అసలు.
ఎండలు కొడుతాయి గాని మంచి. మంచిగా మంచిగా అనిపిస్తది. ఈవినింగ్ టైం లో, సాయంత్రం టైంలో ఇప్పుడు బిల్డింగ్స్ ఉంటాయి కదా బాల్కనీ లాట్లా ఉంటే. ఈవినింగ్ టైమ్ నుంచి. చల్ల గాలులు వస్తాయి అట్లా బయట పడుకున్నా కూడా మంచిగ ఉంటాయి కానీ. అంటే ఈ రోజులో పడుకోవడం లేదు కానీ అప్పట్లో మంచి ఉండేది సమ్మర్ వస్తే.
అవును మా చిన్నప్పుడు కూడా మేము బాగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటిక వెళ్ళినప్పుడు, మంచిగా బయట మంచాల వేసుకొని, అందరం కలిసి మాట్లాడుకుంటా, మంచిగా వె అప్పట్ల కరెంట్ కూడా ఉండేది కాదు అసలు. బయట ఎండకాలం మొస్తే అసలు. పవర్ కట్ అయ్యి మంచిగా బయట అంత మాట్లాడుకుంటూ అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు.
అప్పుడేమో కరెంట్ పోయేది ఇప్పుడేమో కరెంట్ఏ పోవట్లేదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు అయిపోయింరు. ఇప్పుడంతా
ఉ
కరంట్ పోతే సమ్మర్ల అయితే మేం బయట షటిల్ ఆడుకుంటూ ఉండే వాళ్ళం. పది పదకొండింటి వరకు ఆడుకుంటూ ఉండేటోల్లం. ముచ్చట్లు పెట్టుకుంటూ పెద్ద పెద్దవాళ్ళు బయటనే ఉండే వాళ్ళు. మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళు.
అవును అసలు అప్పటి రోజులే బాగుండేవి మంచిగా
ఆ అవును.
ఇప్పుడ అంతా ఏమైనా కూడా ఆన్లైన్ అవివి మొత్తం సెల్లులు, ఫోన్లు, టీవీలు. చిన్న పిల్లలు కూడా అసలు ఆడుకోవడమే మానేసిన్రు సిన్రు అసలు
టికే వెళ్ళడం లేదు ఎవరి ఇంట్లో వాళ్ళే ఇగ ఎప్పుడైనా ఒకసారి పలకరిస్తారు కాని లేదంటే ఎవ్వరు కూడా మా ట్లాడుకోవడం లేదు
అవును కానీ ఎండాకాలం ఇష్టమంటారు కానీ అసలు ఎండలు కొట్టడం వల్ల ఎండ దెబ్బలు తగిలి తగిలి బాగా మంది చనిపోతారు అసలు
అవును చనిపోతారు కానీ చిన్న పిల్లలు వృద్ధులు ఇగ కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఆ టైం లో బయటికి వెళ్ళకుండా ఏమైనా పనులు ఉంటే కూరగాయలు తెచ్చుకోవడం అలాంటివి ఏమైన్నా చిన్న చిన్న పనులు ఉంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్తే బావుంటది లేదంటే ఇంట్లోనే ఉండాలె
ఈసారి ఎండలు కూడా బావుంటాయట కదా
అవును ఎండలు బానే ఉంటాయి వర్షాలు బానే ఉంటాయి అంట ఈ
ఆ అదే ఇగ ఇయర్ ఎలా ఉంటది ఇగ చూడాలి అసలు మార్చ్ కూడా మొన్నట్లే ఫిబ్రవరి నే మొత్తం బాగా ఎండలు కొడుతున్నాయి అసలు
ళ్ళీ ఇప్పుడూ ఏమో వర్ష
వర్షాకాలం అయిపోయింది ఇప్పుడు ఏంటో అంతా
ఏంటి ఏమో వినిపిస్తుంది సౌండ్
హా చిన్న పిల్లలు ఉన్నారు పక్కన
అవునా
ఉమ్ ఏం వంట చేసారు మరి ఈ రోజు
మేమా మేము ఆక్కూరలు చేసినం
ఆకు కూరలంటే
ఆకుకూరలుంటే ఏమంటారు తోటకూర
తోట కూరు నా తింటారా మీరు
అవును చాలా ఇష్టం తోటకూర
ఇంట్లోనే పండిస్తారా ఏంటి
లేదు ఇంట్లో ఇప్పుడు పండించట్లేదు అంటే పండిస్తాం కొంచెం మాకు అంత ప్లేస్ లేదు గాని ఉన్నప్పుడు కొంచెం పండించినాం గాని ఇప్పుడు కొనుక్కరావడమే బజార్కెళ్ళి
ఉమ్ హూ మార్కెట్ కెళ్ళి తెచ్చుకుంటారా
ఆ అవును మార్కెట్ కెళ్ళి తెచ్చుకుంటాం మీరు పండిస్తారా
ఆహా లేదు మేము కూడా మార్కెట్ కే ఇక్కడ ప్లేసులు ఉండవు అంతా పెంచడానికి ఎవ్వరికి దగ్గర దగ్గర ఉంటాయ్ ఇల్లులన్నీ ఏమన్నా మొక్కలు పెంచి ఇట్లా కుండీలల్లోనే చిన్న చిన్నయి
అవునా
ఉమ్
ఇప్పుడు ఎండాకాలంలో కదా ఎండాకాలంలో పండించి పంటలు ఉంటాయి కదా బాగా ఇప్పుడు ఆకుకూరలుయినా అవి ఇక చిన్న చిన్నవి పండ్లు ఇంట్లో పెంచుకుంటే బావుంటాయి
ఆ కానీ అవి ఎండాకాలం ల అంత పెరగవు
మ్మ్ పెరుగవు కాని ఇగ మనం వాటర్ వేసి మంచిగా చేస్తే
లేదు గనీ
వర్షకాలంలో అవసరం లేదు కాని బాగా వర్షాలు వచ్చినా కూడా మొత్తం చెట్లంతా గలీజు అయితాయి నాశనంమై మొత్తం కుళ్లిపోయినట్టు అయితాయి బాగా వర్షం ఆ కుండీల్లో వాటర్ నిల్వ ఉండద్ డం వల్ల
అది కూడా ప్రాబ్లమే ఇది కూడా ప్రాబ్లమే
హుమ్ చలికాలమైన ఎండకాలం అయిన ఏదో ఒకటి ఉంటూనే ఉంటది అసలు నాకు చలికాలం అంటే ఇష్ట ట్టొంభాగా
ఎందుకు
అంటే ఇటు ఎండ ఉంటది ఇటు చలి ఉంటది మంచిగా నైట్ అయితే బాగుంటది ఇది వర్షాకాలం అయితే మొత్తం వర్ష వర్షం బుర్ద బుర్ద అట్లు ఉంటది ఎండాకాలం అయితే ఇట్లా ఎండలు బాగా ఇట్లుంటాయి ఉడకపోతా ఉంటది మొత్తం కరెంట్ ఉన్నా కూడా అసలు కరెంట్ అవి ఫ్యాన్స్ ఉన్నా కూడా తిరిగిన కూడా తిరగనట్టు అనిపిస్తాయి మొ
చలి కాలంలో ఓకేగాని అంత పొద్దున లేవబుద్ధి కాదు చలిబేడతదని
లేవ బుద్ధి కాదు కాని బాగుంటది చలి కాలంలోనే మంచిగా
బాగుంటది అది కూడా గని
ఉమ్ మంచిగా కొత్త కొత్త కొత్త ఆకులు వస్తాయి ఆకులు రాలిపోతాయి అంతా
ఇప్పుడు కదా
ఆ ఇప్పుడు కూడా గానీ అప్పుడు కూడా అంటే ఏమంటారు వెజిటేబుల్స్ ఎక్
అప్పుడు కూరగాయలు ఎక్కువ వస్తాయి చలికాలంలో ఇప్పుడు ఎండాకాలంలో ఏం దొరకవు తినబుద్ధి కాదు ఓన్లీ పప్పు పచ్చడా ఇవ్వే తింటారు అందరూ ఏదైనా ఇట్లా
ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి మంచిగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి ప్రతీది ఏం తిన్నా కూడా మంచిగానిపిస్తది అసలు అప్పుడు
ఆ అప్పుడు బాగ్ గా దొరుకుతాయి కూరగాయలు వెజిటేబుల్స్ ఈ సమ్మర్ లో ఇంగ అం త తినబుద్ది కాదు ఎండకి మొత్తం దాహం దాహం అయితది కాబట్టి ఆ మసాలాలు అవి ఏమంతా తినబుద్ధి కాదు ఓన్లీ పప్పు చారు పచ్చి
మా మమ్మీ కూడా ఇవి ఏమి దిన బుద్ధి కాదని జొన్న అంబలి చేస్తరు తెలుసా మీకు
ఆ అవును తెలుసు ఆ అప్పటి రోజుల్లో బాగా చేషే చేదిమా అమ్మమ్మ
అవును మా మమ్మీ ఇప్పుడు చేస్తుది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం అప్పుడప్పుడు అంటే మేము ఎక్కువ తాగం ఆ సమ్మర్ లో చేస్తామం టే మా డాడీకి ఇష్టం మా డాడీకి కావాలన్నప్పుడు మా మమ్మీ చేస్తది ఇగ మేం తాగం అంతగాని ఇగ మా డ్యాడీ మా మమ్మీ ఎక్కువ తాగదు చేస్తారు కదా దానికి తోడు గట్టిగా చేస్తాం
అది తాగాలి తాగితేనే స్ట్రాంగ్ గా ఉంటారు మంచి ఉంటది అంబలి
అవునండి కానీ అవి పుల్లగ అయితే నాకు అసలు తాగబుద్ది కాదు
ఉ అన్నం తిన బుద్ధి బుద్ధి కాకపోయినా అదే తాగితే మంచిగా ఉంటది
ఉ అవును చేస్తారా మీరు
చేసుకుంటాం బాగుంటది దాంట్లో అవి జొన్నలు అవి ఏంటి మొక్క మొక్క జొన్నలు వేస్తే బాగుం
ఆ బప్ డబ్బులు తరుగదా
లో అవి వేస్తే మంచిగా అనిపిస్తుంది
ఉమ్ మేము కూడా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లా అంబ మా అమ్మమ్మ ఇచ్చేది అంబలి కాసేది మొత్తం అంటే మా లైన్ మా అమ్మమ్మ వాళ్ళ లైన్ లో వాళ్ళు ఉంటారు కదా ఊరు వాళ్ళు వాళ్ళ అందరికీ మామ్ అమ్మమ్మ దగ్గరికే వచ్ వచ్చేవాళ్లు మాకు కావాలి అంబలి అని
తోడు ఇట్లా పచ్చడా పెట్టుకొని తినేవాళ్ళు పక్కన బాగుంటది అట్లా
తింటాండ్రి అంట మా అమమ్మ చెప్పేది ఇట్లా ఏమంటారు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఒక బూ ఆ ఇట్లా కు ఉల్లిగడ్డలు దాని తోటి కూడా దినే వాళ్ళం అంట
అవును బాగుంటది అట్లా టేస్టు
ఆ అదే అప్పటి కాలంలోనే అన్ని బాగుండేవి అసలు
ఇప్పుడు ఏం దొరకవు కానీ మళ్ళా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లెక్క మళ్ళీ అన్ని అవే వస్తున్నాయి
ఊ ఓకే అండి బాయ్ మరి
ఊ సరే బాయ్
అ
కట్నెస్ వాడుతున్నాడు చూడు